ఎం చెత్తన్నవే
ఏం లే కాలీ నువ్వేం చేస్తునువ్
నేను కూడా కాలి తిన్నావా
ఆ తిన్నా నువ్ తిన్నావా
ఆ తి న్న ఏం కర్రీ చేసిరు
టమాటో పచ్చడి మీరేం చేసిరు
పప్పు
హు బాగా నేరిసినవ్వులే
బావా డ్యూటీ కి పోయిండు బాబు పడుకున్నాడు
ఉహు
రిజల్ట్ ఎప్పుడు మీది
ఆ రిజల్ట్ ఏప్రిల్ టెన్ అంటున్నారు
అవునా
హ శ్రీరామనవమికి ఏమన్నా ఉన్నాయా ప్లానింగ్స్
హు కలుద్దాం
ఎక్కడ కలుద్దాం
టెంపుల్ పోదాం అడ రామ రాములవారి టెంపుల్ కి
ఆహ షాపింగ్ చేస్తున్నావా మరి
ఆ
షాపింగ్ చేస్తున్నావా
చేయాలి
ఎప్పుడ వెళ్తవు మరి
ఆన్లైన్ షాపింగ్ చేద్దాం
ఆన్లైన్ అయితే లేట్ అయితది కదా
మరి
అదే బయటనే తీసుకుందాం కదా
తీసుకుందాంలే మరి
ఎక్కడ తీసుకుందాం ఎట్లా తీసుకుందాం
అ నువ్వ వెళ్ళు షాప్ కి వెళ్ళినంక కాల్ చేతే నేను వచ్చి నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తా
ఎట్లా అదే ఎట్లా తీసుకుందాం అని టూ పిసేసా త్రీ పీసా నార్మల్ టాప్స్ ఆ సారి ఆ
త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ తీసుకుందాం క్యాజువలెటల్ గా
హు
హు ఆపోజిట్ దుప్పట్టా వచ్చేటట్టు
ఆ ఇంకా
అది తీసుకుందాం
అంతేనా
హు
ఎట్లా చేస్తారు రామలవారి కళ్యాణం అసలు
ఇగ ఎప్పుడు చూడలేదు అంతకు ముందుకు వేరేలా చే చేస్తారు ఇప్పుడు ఎట్ల చేస్తారో
అంటే కొంచెం ఐడియా లేదా ఏమన్నా ఎట్లా చేస్తారు అనేసి
ఐడియా చేస్తారు సేమ్ మన మ్యారేజ్ లాగానే హు ఏం చేస్తున్నారు మమ్మీ వాళ్లు గిట్ల
ఏం మమ్మీ వాళ్ళు కూడా కాలి ఇప్పుడేం వర్క్స్ వర లేవు కదా
అవును
హు పడుకున్నాడా బాబు మరి
పడుకున్నాడు.
నువ్వేం ఏస్తున్నావు ఇప్పుడు డిగ్రీలో.?
డిగ్రీలో, డిగ్రీనే ఏత్తన.
అంటే ఏ గ్రూపు, ఏ టైప్, అట్లా ఎట్లుంటది అనేషి.
డిగ్రీలో మేమ్ సైన్స్ గాబట్టికి, మాది వేరే కోర్స్ ఉంటది.
ఏంటిదది.?
సైన్స్ కోర్స్.
ఊమ్మ్మ్.
సైన్స్ కోర్స్.
ఆహా. ! ఎట్లుంటే మీకు సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయా.,? లేదంటే బోర్డ్ ఎగ్జామ్స్ టైపుగా అట్లా ఉంటాయా.?
నెక్స్ట్ మీరేం జేద్దామనుకుంటారు.?
మేమ్ ఇంజనీరింగార్, డిగ్రీ. మాకు ఆప్షన్సున్నాయి గదా. !
అవునవును.
ఎటంటె అటెళ్ళొచ్చు చాలా రూట్సూన్నయి.
ఊహ్మ్. రిజల్ట్ లో ఎంత పర్సెంట్ ఒత్తది మరిప్పుడ.? ఆ ఇంకెంది.?
ఆ కోర్స్ కొంచెం, ఇంకొంచెం నేర్చుకుంటే చేసుకోవచ్చా. అది గూడా, ఏద్ సెట్టు గాకపోతే.
ఊమ్మ్మ్. పర్సెంటేజెంతెక్స్పెక్ట్ జేత్తనవ్.? ఇంటర్.
ఏమో ఇగా రిజల్టొచ్చినప్పుడు దెలుస్తది. చ్చు, వెయిట్ జేస్సున్నా దానికోసమే. మీరేం జేస్తున్నారు మరి ఇంట్లో వార్కెమన్నా ఏస్తున్నారా.?
ఊ. అర్ధంగాలే హ్మ్.
అంటే మీకింట్లో బిజినెస్ ఏమైనా ఉందా.? ! లే ఖాళీగానే ఉంటారా.? !
ఖాళీగానే ఉంటా.
ఊహు.
ఊమ్మ్. మీరిగా సమ్మర్ హాలిడేస్ ఎటనెళ్తారా.? !
ఎట్లేదు., మా విలేజె.
ఊహు.
ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఏదన్నా జయక్పోయిండ్రు.?
ఇంగా ఇప్పుడు చిన్న బాబున్నాడు గాబట్టికి టైం బడుతది వర్క్ ఫ్రం హోమ్ జేయడాన్కి.
ఊహు. ఏమన్నా వర్క్ టైపు ఏదన్నా నేర్చుకోపోయిరు బ్యూటీషన్, ఎంబ్రాయిడరీ వర్క్, లేదా. మిషనరీ, ఇట్లా టైప్స్ ఉంటాయిగా కొన్ని.
టైం బడుతది నేర్చుకోవాలె.
ఊహ్మ్.
ఊ. ఏం జేస్తున్నారు.?
ఏం లేదు, ఖాళీగానే ఉంటానా.
అవునా. !
అమ్మ వాళ్ళింటికెళ్లారా మరి ఫెస్టివల్ కి.? !
అమ్మ వాళ్ళింటికన్నే ఉన్నా.
అవునా. !
ఊహ్మ్. మీరెక్కడికి మీరెక్కడికెళ్ళలేదా ఫెస్. టివల్కీ.
మేము ఎక్కడికి వెళ్ళాం. మీరంటే మ్యారేజ్ చేసుకున్నారు మీరు మీకైతే టూ హౌసెస్ ఉంటాయి మాకొక అంతే కదా
అవును మరి ఏంటిది ప్లానింగ్ మరి?
శ్రీరామ నవమిక
ఆ
ఏళ్ళాలి టెంపుల్ క వెళ్ళి అసలు కళ్యాణం ఎట్లా చేస్తారు ఏంది అనేసి మొత్తం చూడాలి. కొంచెం తెలుసుకోవాలి దాని గురించి
అ మొత్తం వీడియో క్రియేట్ చేయాలి.
ఆ చేయాలట్లాల
ఉ
భద్రాచలం వెళ్తే బావుంటది కదా సార్ ఈ టై లో
అవును
కాకపోతే ఫుల్ రష్ ఉంటారు.
ఉ రష్ ఉన్న చాలా పీస్గా ఉంటది.
అవును బావుంటది కాపోతే అక్కడ ఉ
మంచి అక్కడ రివర్ ఉంటది. మేబి కృష్ణ రివర్ అనుకుంటా
అవునా
ఊ
ఇక్కడ లొకేషన్ కూడా బావుంటది అనుకుంటాం. వెదర్ కూడా
మొత్తం అక్కడ శాండ్లనే పడుకోవాలి మొత్తం అక్కడనే ఇగ.
వాటిల అయితే మస్తు ఉంటుది కదా.
అ ఊ
ఇంకా
అదే మరి భద్రాచాలం ప్లానింగ్ ఏద్దాం.
వెళ్తున్నారా ఈసారి కూడా
ఆ ఇప్పుడు అటు సైడ్ హైవే పడుతుందంట.
అవునవును
ఆ ఫ్రీ బస్ కాబట్టి
ప్లాన్ చేస్తున్నారా?
ఆ ప్లాన్ చేయాలనుకుంటాను.
ఫ్యామిలీ మొత్తమా
ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఇగా హుమ్మ్
ఒకవేళ నేను కూడా ఒకవేళ వస్తే ట్రై చేస్తా.
ఆ ఓకే తిన్నారా మరి
ఆ మీరు?
తిన్నాం మళ్ళీ తినాలి.
తినండి
హ్మ్
సరే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కాల్ చేస్తా మరి చెప్పండి మీరు ఏ కలర్ రావాలి ఏ టైప్ కావాలి ఎట్లా అనేసి
ఆ
చెప్తా హ తిరుపతికిళ్ళరా ఎప్పుడైనా
ఆ వెళ్ళినం మీరు
మేము వెళ్తాం ఇయర్లీ టూ త్రీ టైమ్స్ అట్లా
మేమ్ ఇయర్లీ వన్స్ వెళ్తాం
ఉహు
బాగుంటది అక్కడ ఇంకా వెదర్ గాని లొకేషన్ గాని అక్కడ మస పీ పీసఫుల్ గా ఉంటది చాలా బాగా అనిపిస్తుది
అవును
హుమ్మ్
స్టెప్స్ వేలో ఓ తారా లేకపోతే వెహికల్ రూ రూట్ లో ఓతారా
స్టెప్ వే లోనే పోతాం అట్లా పోతనే పోయినట్టు అనిపిస్తది కొంచెం మంచిగా ఉంటది
ఆ
మీరెట్లా వెళ్తారు
మేము అయ్యో ఓపిక
ఉహు
మాక్సిమమ్ స్టెప్స్ ఏ ఇగ అంతే ఇగ స్టెప్సే
కాకపోతే ఎప్పుడైనా రష్ బాగుంటాది ఇంకా హాలిడేస్ అయితే ఇంకా చాలా ఉంటారు
అవును
పిల్లల్తో వెళ్తే మస్త్ ఇబంది అయితది గాదా
అవునవును అందుకే బాబు పెద్ద అయినాక పోదామని అనుకుంటానం
బాబు పెద్దగైనాన్ క వెళ్తానే బాగుంటది మరీ చిన్నపిల్లగాడు ఇబ్బంది పతాడు మళ్ళీ
హుమ్మ్ తిరుపతి ఒక్కటే పాయింరా ఇంకా పక్కనేమన్నా
శ్రీకాళహస్తి ఉంటది అది కూడా బాగుంటది
హ్మ్ శ్రీకాళహస్తి కాణిపాకం
ఆ
ఇంకా గోల్డెన్ టెంపుల్ లైక్ అట్లా
అవన్నీ వెళ్ళాలే శ్రీకాళాహస్తి వెళ్ళినాం ఇక్కడ తిరుపతిలోనే ఆ పైకుంటాయ్ చూశిరా ఏంటి ది శ్రీవారి పా పాదాలు ఆకాశగంగా టైప్ సెవెన్ ప్లేసెస్ ఏమో ఉంటాయి కదా
ఉమ్
ఆ ప్లేసెస్ కెల్నాం అక్కడ కూడా బాగుంటాది
ఉమ్
పాళి అయితే ఇంకా హైలైట్ ఉంటది బా అనిపిస్తది అక్కడ
అవును
మీరు వెళ్ళలేదా
ఎల్లి నామ్ అన్నీ ఎల్లినాం
ఉమ్ హు
సర్లేండి మరి బాయ్
ఆ ఓకే